చెప్ప దకు ప పసాలత ఉపాయ
ఉమ్ ఇప్పుడు రామలక్ష్మికి ఇద్దరు పిల్లలా
పాపు చాని పయింది కదా
ఫస్ట్ పాప చనిపోయింది కదా మా అమ్మక్ కూడాడా అంతే మేము పుట్టక ముందు ఇద్దరు పిల్లలు పుట్టు చనిపోయారు
మా మమ్మీకి ప్రెగ్నెంట్ ఉంటే మా అబ్బాయి ఏదో ఇచ్చేసి మన దాకా ఏదో
ఎందుక
పో
పోవా కుల్
మా అమ్మ మీ మా డాడీ వాళ్ళ అమ్మ వాళ్ళ మా అమ్మ అంటే నచ్చనే నచ్చదు
ఆ
అవి రాత్రాలకి ఎందుకు అంటే మేము పుట్టినప్పుడు కూడా చూడ్డానికి కూడా రాలేదంటా మామమ్మలే మమ్మల్ అంతా చూసుకున్నారు మా డాడీ మా అవ్వని కూడా నమ్మడు కాని మా అమ్మ వాళ్ళని బాగా నమ్ముతాడు తెలుసా మా అవే ఏమైన్నా ఇచ్చింద అనుకో ఏమైన్నా చేసేస్తుందేమో అని చెప్పి తినొద్దు అంటాడు ఇంట్లో ఎఊరు తిినరు మా అమ్మమ్మ వాళ్ళు మామమ్మ వాళ్ళ సైడ్ ఏమైనా ఇస్తే అసలు ఏమి కాని వాళ్ళ ఒక అంతేలే ఇప్పుడేం బాగున్నారు ఇప్పుడు ఆ చనిపోయినప్పుడు నుంచి బానే ఉన్నారు అట్లాంటివి ఏం లేవు
ఇప్పుడు చనిపోయిందా అవిడేనా
ఆహా ఆమెకేం సంబంధం లేదు మావవా మనమ్మ
మహితా అది అది ప్రాబ్లమ్ చెప్తే కద
హ
ఈ వీక్ లో కా ఈ వీక్ లో అయినా నెక్స్ట్ వీక్ లో అయినా సాల్వ్ అయిపోతుంది ఒకవేనా మళ్ళీ అది సాల్వ్ అ్వకపోతాయి కానీ ఇంకొకసారి కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తారు అదే లిమిీట్ అయిపోంది
ఏం నిమితే ఓహో ఆ ఆడ్ చేయడమా ఓకే
ఆ అదిక అకబా ఫోను పగిలి బల్తాముర్ పగిలైతాడు అంత ఇింగ్ ఎర్తదప్పు
హ
ఆ
వాళ్ళ తమ్ముడికిమంత కొవ్వు
ఆ ఇంట్లో అందరుూ పని చేస్తా అంటే ఫోన్లు మాట్లాడుతాంటే కోపం రాదా ఆడపిల్ల మా పిల్లలంతా పనిపిస్తా ఆ మా ఇంట్లో నా తమ్మ స వాడ దబ్బతా ఇకాది అప్పుడు పెయింట్ చేస్తాం అవన్నీ వస్తాం కదా
మేం సంక్రాంతి చేసేస్తాం అమంతా
మ బతద మ క
ఉన్నాయి చవితివి చేస్తాం గాని మరీ అన్ని దించి కడిగేద్లే మేము వరలక్ష్మి వతంకి కావిడి కావిడ అయితే దానికి మీకు అందరికి వేస్తాం
ఉ
నీకు కామెడీ అంటే తెలిదు కదా
సర ఇ అదే అదే ఇదే ఎద అంటార జ్యోతిల్ అంత తమ అ తెలియదు మనిిక ఏంంటప్ప
అంటే సుబ్రహ్మణ్యం స్వామికి తిర్చంలో ఇస్తారు
రెండు ఒక కచ్చి మీద రెండు బుట్టలు ఉంటాయి దాన్ని బ్యాలెన్స్ ఆ దాన్ని తీసుకోని పోతారు ఇల్లంతా క్లీన్ చేసి మొక్కుంటారు దేవుడికి ఎవరికైనా ఒళ్ళు బలేకపోతే ఇట్లా బాగుంటే ఇట్లా మేము ప్రతిసారి కావిడేత్తు తాము అని చెప్పి మొ కుంటారు మా తమ్ మా తమ్ముడు చిన్నప్పుటికి
ఎంతోో అసలు కొన్ని డేస్ వరకు అసలు పాల్ నోట్లోనే పెట్టలేదంట వీడిక్ కేమో అయిపోయిందని హాస్పిటల్ తీసుకోకపోతే అసలు ఏం రెస్పాన్స్ లేదు ఇంగ వాడు ఏమైపోతాడో అని దేవుడికి మొక్కున్నారంట
మ్
కానీ మా అమ్మ ఏమని మొక్కేసింది తెలుసా లైఫ్ లాంగ్ ఎత్తుమని మొక్కేసింది
అహ అంతే
ఒక్కసారి మిస్ ఆ ఒక్కసారి మిస్ అయ్యినా కు ా మూడు సార్లు చేయ్యకూడదు మళ్ళా చెయ్యాల
మ్ హు అట్లేప్పుడనైందా
నో సాలై అట్లా అలా అయిపోతే ఇంకా
అట్లనా
హు లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉన్న
ఫ్రైడేయా గులాబ్ జె గులాబ్ జాములు చేద్దామని అన్నమే
ఏమి పిండుందా
ఫెస్టివల్ కదా చేద్దాం స్వీట్ అని
అబ్బో
కానీ డబ్బులు సెట్ అయితే చేస్తా ఎం అంత రేట్ ఎం ఎక్కువ కాదు
ఎంత
ఏమొ మరిచిపోయనా ఆ చేస్తే గన వీలైతే మేడంకి తెచ్చిస్తా నీకు తెస్తా
మ్ ఇంగ నా పక్కన ఉంటుంది కదా ఆ పిల్లకి
ఆ పాపుకు నాకు సంబంధంలే సమ్ తింటే నీక్ తెస్తా ఇస్తే అయ్యి పోతే పో నాక్ ఆ పాప మొహం చూస్తేనే కాలుతుంది తిండిబోత్తు మొహం ది
కదా మళ్ళీ తగ్గాల్ తగ్గాలని పీద్ది నాకైతే ఒకోసారి పోటీకనే వస్తుందేమో అనిపిస్తుం
ఆ
ఒకోసారి పోటీ పనీసే వస్తుందేమో అనిపి
అంటే అర్ధంకాల
అంటే కావాలన్
అందరూ కొట్టున్నమ్మా ఏంటి కావాలనేసి
మనం ఏమన్నా చేస్తాఉన్ని మధ్యలో వస్తా ఉంటారు కదా తింటా ఉన్నా
ఎంత కుళ్ళిపోతుంది తెలుసా ఆ పాపా సామీ
చూస్థాండా
మ్ అట్లా వెళ్తే నేను పట్టించుకోను కూడా పట్టిచ్చుకో నా జ వీకులు పెట్టలేక పెట్టలేగా అట్టే ఏ పెట్టుకోకా
ఏంటిది రోజు ఫోన్ చేస్తోంది ఎవరు తెచ్చారు నాన్నమ్మ కు
ఇంకొక ట్వంటీ సెకండ్స్ ఉంది ఇంకా ఉంది టైం ఉండది
ఇంకా. హ్మ్మ్
ఫైవ్ ఫోర్ మినిట్స్
ఇంకా ఎన్నిన్నాయి నీవి
ఎందే నయా ఇప్పుడు నేను చేసిననా నువ్వు చే నువ్ చేసినావు కదా ఆ ఒకటున్ది అంతే
నేను అయిపో చేస్తానని కొంచెం సహకరిస్తే నువ్వు ఒక పదిహేను నువ్వు కొంచెం అంగీకరిస్తే పదైనా ఐపోవ చేస్తా ఈరోజు
దగ్గర పెట్టుకొని మాట్లాడమే
దగ్గరే ఉంది మౌనిక నాకు జలుబు చేసింది ఆ ముక్కుల్లో ల మాట్లాడేకి అయితాంది
నాకెందుకో నా మూడే బాగుండదా
కదా ఈ మధ్య నేను అంతే నము
నాకు ఎవరితో మాట్లాడాలని లేదు మే
మాట్లాడకు మే ఇ ఇన్డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా నాకు చెప్తున్నావు కదా నా నా ఫోన్ కట్ చేసేయనీ చెప్తున్నావా
నీకు ఇంకా బాగాని కూడా నీకు చెప్పలేదు నేను క్లాస్ లో చెప్పినా నువ్వే అట్ల ఊహించుకుంటావు
ఓ
మిగతా వాళ్ళతో క్లాస్ వాళ్ళతో వాళ్ళు చేసే యాక్షన్
అందరూ అవసరాలు వాడుకుంటారు కద ముందుకా
అర్థమైతందిలే
ఆ డిప్పు అయితే నేను షాక్ తెల్సా
నేనా
మనం ఇద్దరమేనా అని అప్పుడు తెలిసింది అంతవరకు అందు మేం రాయలా నేం రాయలా
దొంగలు మనం కూడా అట్టే చెబుతాం మేము కూడా ఏమి రాయలే
వాళ్ళంతా పోనీలే పావని పక్కనే ఉంటుంది పావని అయినా మృదుల అయినా
చెప్పలే చెప్పల రాసే మేము రాసేసన్నాం అనుకున్న అంటే వాళ్ళ బుక్కులు తీసుకోకుండా మేము ఎప్పుడు రాసినాం
యాక్షన్ నటిస్తారు మే
జీవిస్తారు
ఏ
ఇంకేమి
చెప్పాలి బ్లాక్ లో నుంచి తీలేదా మీ మీ ఎవరిని
ఎందుకు ఇస్తావే వద్దు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత
వాళ్ళు చేసే వరకు అట్లే ఉంటావా
ఈసార్ నేను ఫిక్స్ అయిపోయాను అంటే నేను ఏడిస్తే ఓకే నా కోసం మా తమ్ముడుేడ్చ వచ్చి ఇంకా సో డిసైడ్ అయిన
అట్లా చేసి చేసి న అందరి దగ్గర తక్కువైపోయింది
అందుకే ఇప్పుడు నేను జయలేదుో పాప్పుడు నా వల్ల ఇంట్లో ఎందుకు బాధపడాలా
మీ బావకే బుద్
అయినా అర్థమయ్యే మనిషి ములక అర్థమైంది ఇట్లాంటి మనుషులకి మనం దూరం పెట్టినా వాళ్ళకి పెద్దే మని పలే
అనిపించకున్నప్పుడు నువ్వు కూడా పాగంగా ఉండాలి
ఇంతకే ఇప్పుడు గమ్మన అయిపోయినయి ఇన్ని రోజులు నాకు అర్థం కాల తిరుమలలో జ్ఞానదయం అయింది ద సార్
అ సరే ఉండు టైం అయిపోయింది కాని రోజు చమ్ముతాన్నాడు
ఓకే
ఆ